హలో
ఆ వినిపిస్తుందా
పిస్తుంది మ్మ్
ఏం చేస్తున్నారు మీరు
మీ నిసం ఏం చెయ్యలేము
ఆహా
మీ కోకట్ తెల్సా ఇ ఇక్కడ చాలా స్టార్ట్ప్ క్ స్టార్ట్ప్
ఎక్కడ
ఆ మా కాలేజ్ దగ్గర చాలా స్టార్టర్స్ పెట్టినారు నే ఆ త్రీ మంత్స్ కి ఎత్తేస్ కొల్ల మొత్తం
ఎందుకట్లా అండి పెట్టొచ్చు కదా పెట్టి చూడాల్సింది
పెట్టి చూసినా ఒక అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అన్నా ఉంటే బా బాగుంటది త్రీ మంత్స్ కి ఏం వస్తది మనం ఇన్వెస్ట్ నేను పెట్టేకె సరిపోతుంది సగం అంతా
ఆహా
ఎంత మంచిది అసలు ఎంత బాగా అవుతున్నారు అది ముందు ఉండేవి ఇస్తాను అని అన్నాదీ ఇప్పుడు ఆ అది ఇప్పుడు ట్రెండింగ్ వస్తాంది కదా వెజిటేబుల్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసేది అట్లా ఎప్పుడు రీల్స్ లో చూసినా ఆ అట్లా మళ్ళీ మస్కాబన్ వస్తది
అందరు అవ్వే పెడతారు ఇంకా
ఆ ఎక్కువయిపోయినాయి ఇక్కడ అసలు ఎవ్వరు చూసినా పోటీ పోటీగా ఎదురుంగే ఎదురుంగే పెడుతాన్నారు మళ్ళీ మస్కాబన్ ఉంటారు కదా ఆ బాగా సేల్ అవుతున్నాయి ఆఫ్టా వాళ్ళ ఓకే మ్మ్ హ్మ్ చాయ్ మస్కాబన్ మరీ ఏదో డిఫరెంట్ గా చాక్లెట్ సాస్ స్ట్రాబెర్రీ అట్లాంటివి కూడా ఇస్తున్నారు
ఆహ బాగున్నాయా
బావుంది మ్మ్ బాగుంది కావచ్చు కాబడి ప్రైస్ ఆ ఫార్టీ థర్టీ మ్మ్
మస్కాబన్నా
డాక్టర్ ఉమ్ మస్కాబన్ థర్టీ రూపీస్ ఆ ఫ్రూట్స్ కూడా థర్టీనే
ఆహా అన్ని ఉంటాయ అన్ని రకాలు
ఆ కొంతమంది అయితే కివీక్క్ స్ టావి కూడా వేసినారు
అబ్బో కివి అయితే కాస్ట్ ఉంటాది కదా కొంచెం
హ్మ్ అదేమన్నా ఎక్కువ కాస్ట్ పెట్టింటారు ఆ ప్రూట్ బొలేద మినిమం ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తారు
ఆహా అవునవును మీరు తీసుకున్నారా ఇప్పుడు
ఆ నేను అప్పుడు కాలేజ్ మ అప్పుడు ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా పోయినప్పుడు అక్కడ తీసుకున్న
హుమ్ హు గరెన కవన్నీ
హుమ్ మా కాలేజ్ ముందరే పెట్టించారు ఏంట్రీలోనే గేట్ దగ్గరా అట్ సైడ్ ఇట్ సైడ్ అన్ని హుమ్ కాలేజ్ ముందర రోడ్ క్రాస్ చేస్తము అట్ సైడ్ ఒకటి పెట్టింటారు మళ్ళీ ఇట్ సైడ్ ఒ ఒక్ ఒకరు ఆంటీ ఉండ ఇంకొకరు ఇట్ సైడ్ అందరు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఆమె ఐతే ఒక కలా ఉంది స్కూటీ లో వస్తది అక్కడే స్టు స్కూటీ మనకి మనకి ఆడ ఆ కాలు పెట్ కొడానికి ప్లేస్ ది కదా అక్కడ కూర్చుని సేల్ చేస్తది టేబుల్ పెట్టుకొని ఆ అనుకుంటి
హు హు
అసలు ముందు మస్క మంచ్ చిన్నగా పెట్టింది అది చిన్న స్టూల్ లో పొడుగు గా ఇప్పుడు ఒక పెద్ద టెంట్ లాగ ఏసుకొని మరి పెట్ కాదు అది మిస్టర్ లస్సీ ముందర హు అందు
పాపం
రాఫిల్ తింటన్నరా ఇప్పటికీ గూడ అప్పుడు తింటంట్రి కదా
ఆ తింటాను ఆఫిల్స్ ఇక్కడ మాకు మా ఊర్లో ఎక్ కాస్ట్ అది వన్ ఎయ్టీ రూపీస్ అట్లుంటది స్టార్టింగే
మీర్ డబల్ వాక్స్ చేస్తర్ గా అందుకనన్నా
హుమ్
ఆ సర ఇ సర రెండు వస్తాయి కద మీ
అంటే ఇది బెల్జియం రాఫిల్ అని ఆ
అ కోశం
తనా వీ వె టేస్ట్ గా అట్లు ఉండదు ఇది కొంచెం యూనిక్ గా ఉంటది. ఆహ్ హ మాకు ఇక్కడ టూ సైడ్స్ రాసిల్ ఫిఫ్టీనా. అంటే మేలే కదా మాకు ఇక్కడ వన్ ఎయిటీ స్టార్ట్ టీంగే
వామ్మో
అదే జెప్పింది. వన్ ఎయిట్ స్టార్టింగ్ ఇంకా టూ హండ్రెడ్, త్రీ హండ్రెడ్ వర్క్ కేమో ఉన్నాయి వాసిల్స్
ఓహ్ హో
ఉహ్ అంటే మనం తీసుకున్న టేస్ట్ని బట్టి టీ చాక్లెట్, ఓరియో కిట్కాట్ ఆ అట్లా క్రీముని బట్టి వైట్ క్రిమ
ఉహ్ హు ఒకసారి మీతోనే కిట్క్యాట్ తిన్నా. అప్పుడు వస్తది నవర్ ఎడింగ్ టేస్ట్ క్రిస్పీగా భలే ఉంట్
అవును బాగుంటది రా అస్సలు. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఎందుకంత కాస్ట్ కూడా అర్థం కాదు.
ఉహ్ ఉహ్మ్ అవి బాగ్ తారు జస్ట్ టెస్ట్ తరు చాక్లేట్ బుస్సార్ దానికే ఫిఫ్టీ
కాంత రేటు తీసుకుంట్
ఆహ్ ఉహ్మ్
ఇంగా ఇప్పుడు పొంగనాలు వస్తాయి. చూడు పొంగనాలు వస్తాయి కదా. అట్లా దాంతో కూడా ఎందొ వేస్త్ తిన్నారు
హుం హొ
పొంగనాలు పెన్నం ఉంటాయి కదా మనకి గుంత పొంగనాలు ఇవి అట్లా కూడా వ్యా వేసు నేను మా ఊలొ చూసి నిన్నా నను ఎక్కడో ఫిఫ్టీ రూపీస్కే టెన్ ఏమో చాక్లెట్ టో ఏమో తెలిలీదు మనకు ఫ్లే
హు ఉం దాని లోపల
ట్రై చేయాలి ఒకసారన్న అట్లే ఉంటదేమో ఇప్పుడంతా ఫిస్టాచ కొ నాఫాస చాక్లెట్ కూడా ఫేమస్ అయింది కదా బాగా
అవునుకుణకు ఇప్పుడు అందరు మర్చిపోయిన లేదు అసలు తింల
నేను తినలేదు అంత కాస్ట్ అసలు
దానికి పెట్ట బుద్ధి ఇది కూడా కాదు దానికి కోస్తా హు
అందరు ఈజీగా ఇంట్లోనే చేసుకుంటున్నారు అది మౌల్డ్ తెచ్ కొనీ చాక్లెట్దిి తిని చాక్లెట్ అంతా మే చేసేసి ఇంకా ఏవో కొన్ని పిస్తా
ఇస్తాను సేమ్య
సేమ్యా అవన్నీ ఏసీ చేస్తున్నారు ఈజీగానే కానీ అది చేసిన వాళ్లకి కి ఆ కష్టం తెలుసు సరే ఆ చూడ్నికి మనకు అట్లా అనిపిస్తుంది అవి తెచ్చు కొని ఇంట్లో డబ్బులు సారి
చాలా అవును చాలా ఎఫర్ట్స్ పెట్టాల వాళ్ళు అది డబల్ ఫ్రీ షెల ఫస్ట్ ఒక ఒకటి తీసేసి మళ్ళీ ఇదాని భైన ఫేస్ చేయాలా
చూస్తే భలే ఉంటాయి అవి ఏదో గోల్డ్ పేపర్ వస్తాది చూడు అవన్నీ వేసి చేస్తారు ఇప్పుడు ఇంత గోల్డ్ రేట్ పెట్టు పక్కున వేస్తే అంతే
ఆ అవును విజ్
కదా గోల్డ్ రేట్
అవును వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్
యా డెబ్బై ఓ ఎనభై అరవైనో ఉనింది కదా డెబ్బై దాటి ఉనింది దాటి ఇప్పుడు లక్ష నలభై ఏడు ఉంది మా ఊర్లో అయి తే
హ్మ్ హ్మ్ మాది లక్ష యవై వేలు
అవునా ఫార్టీ సెవెన్ కి వచ్చిందిలా లక్ష నలభై ఏడు వేల మూడు వందలకే
ఏ నా నేను అసలు నాకు తెలియదు నేను గూగుల్లో అది కనిపిస్తది కదా హైలైట్ సో అప్పుడు చూసిన అంతే మా ఊళ్లో అసలు అసలు తెలియదు యాడ లేదు అసలు మమ్మీ తీసుకోలా ని పెళ్ళి కు ఉండళ్లా అండి గోల్డ్ తీసుకుంటే నీకే ఎసి పంపిస్తాను దుడియా అన్ను
ఆ
హ్మ్ గోల్డ్ జోల్కి వస్తే భయమైతది పెళ్లి పెళ్లి టాపిక్ ఎత్తుతారు అని
హ్మ్ హు
వద్దే వద్దు గోల్డ్ జోల్కె పోలే లాస్ట్ కి మీరు తీసుకున్నారా హ్మ్
ఇంత ఇంత ఇంతవుంది కదా ప్రైజ్ ఎందుకు లని ఇంత అయినా అంత తీసుకున్నంత కూడా లేదు
హ్మ్ హ్మ్ దాని బదులు ఓ రెండు పెళ్లిలు చేయిచ్చు ఆ అదికైతే అదే గోల్డ్ పోటీగా సిల్వర్
అవును ఇప్పుడు తగ్గింది ముందు ఫోర్ లాక్స్ ఉనింది ఇప్పుడు టూ ఫిఫ్టీ న ఎంతో ఉంది టూ లాయాక్స్ ఫిఫ్టీ అట్లా
ఓహో హ్మ్
మాని తక్కింది
హ్మ్ బెటర్ కొంచెం
ఇంకా తగ్గుతాదని అంటున్నారు తగ్గుతే మేలే బాగా
అది గూగుల్ ఓపెన్ చేస్తేనే అక్కడే ఆ కనిపిస్తుంది పైన సో రోజు చూస్తూనే ఉంటది కనిపిస్తనే ఉంటది మూ లో
మీ ఊర్లో ప్యూర్ గోల్డ్ దొరుకుతుందా ప్యూరిటీ
ఆహా అది అంతే గా
హ్మ్
ఆ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో సో అక్కడ తీసుకున్నాం అక్కడ యూజే ఉనుకుంది కొంతమంది మా ఊర్లో మోసం చేస్తారు అంటారు అది నిజమో అబద్దమో తేల్ త్రీ టు
అవునవును
గోల్డ్ ప్లేస్ లో అదేంది ఇత్తడిదుంటది కదా ఆ దాన్ని ఎస్తారంట అటాచ్ చేసి చేసి మనీ మా పిన్ని ఒక సారి ఇచ్చింటే ఆ మా చెల్లెలు వాళ్ళు కమ్మళ్లు వాళ్ళు ఇత్తడి ఏసినారు అయ్యో అనుకుంటిన అది నల్లగా అయినంక వాళ్ళకు అర్థంమైంది ఇత్తడి అని
హ్మ్ హ్మ్ మాక్ మాకు ఇక్కడ ప్యూర్ గోల్డ్ దగ్గ్ దొరుకుతుంది మా ఊర్లో అసలు అట్లాంటివి ఏమి కలప్ పరు
అవును చాలా మంది మీ ఊరికి వచ్చి తీసుకుంటారు మా డాడీ ఫ్రెండ్స్ అందరూ మీ ఊరికే వస్తారు వీళ్లేమంటే ఒకరి బంగారం తీసుకోవాలంటే ఫ్రెండ్స్‌ అందరూ కలిసిపోతారా సో అట్లా తెలిసింది నాకు మీ ఊలో ప్యూర్ ద కోల్డ్
బాగుంటది బ్యూర్ ప్యూర్ ఉంటాయి లేకుండా నమ్మినప్పుడు అంత డబ్బులు కాదు ప్యూర్ కాకుంటే అవును
ఆ అందుకే చ మా పెళ్ళిళ్ళకి అక్కడ ఆ చాలా మంది పెళ్ళిళ్ళకి అక్కడే తీసుకున్నారు తెలిసిన వాళ్ళు.
ఆహ
మ్మ్ హ్మ్ చాలా బాగుంటాదన్నారు
అహ్హ హా
హ్మ్
సరే అయితే ఉంటను
ఓకే హాయ్